హలో హలో ఏంచేస్తానవే
ఏం లేదా ఇప్పుడే మా దోశ్
అవునా పోగా అయితే న్న దోస్తా
ఆ ఇంటివైనా దోస్త్
ఏమేం తెచ్చింది ఇంకా
సర్వపిండి ఒకటే తెచ్చిన పోయి తిని మ రూమ్ కి వచ్చిన
నువ్వేం చేస్తున్నావే
ఏం లేదు కాలి పండుకొని ఘోరంగా పండుకున్న ఈయల అయితే మూడు నాలుగు గంటలు అ పండుకున్న కోచింగ్ పోలే ఏం పోలె పోలేదు ఒ ఇగ నిద్ర వచ్చింది బాగా ఇంశల్ ఆ
జ్వరం తగ్గిందా మీ దోస్త్ కి
ఆ తగ్గింది నా చకాచ్చ మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుందో ఏమో ఇగ రోజు ఎదురుచూసే అయితాంది
అవునా ఘోరంగా ఎదురు చూస్తూడు అయితాంది వచ్చేది లేదు ఏం లేదు కాని
ఫోన్ చేయకపోయినా ఈయ్యాల అే ఏడి ఉ ఆ ఆ చేసి అడుగు ఎప్పుడు వస్తుందో అని ఎప్పుడు
మమ్మ వాళ్ళ మమ్మీకి అడుగుతా ఎప్పుడా
ఉ అడుగు ఆరెంజ్ స్వీట్ వుడ్ నువ్వు తెచ్చిన ఆరెంజ్ తీయగా ఉన్నాయా
ఆ తీయాగ ఉన్నాయి
్య హు తింటాను ఇప్పుడే పోట్
అ
ఆ అ బతాయి హు
అంతేమో సౌండ్ని పడతాంది ఏంటి మీ రూమ్లా
ఇగ మ ఇద్దరు ఫ్రెండ్స్ వరుతలు
వెళ్ళండి సంపు ఒకటి
ఫతా
ఊ కోర్డే నా మకా అయితే
అగంతే గర్దు తె అదిే ఆ
ఆ
రికార్డింగ్ చేయాలి ఇప్పుడంతా
ఆ
స ఇ ఎ ఎల
ఇంకా కాలే జీ లేదు
ఏం లేదు ఇయ్యాలంత బోర్ గోట్టింది పిచ్చిలేసింది మాకు ఎగ్జామ్స్ అట్టగా రేపటి నుంచి
అవునా
ఆ ఆ
రాత్తవా మరి
రాయాలగా మ్యాసిన్ను దచ చదుకోవాల క్వశ్చన్ కండ గుడి చిల్ల మా
ఉమ్ చాలు
ఆ
మంచిగా చదువుకోవే
ఆ అ నువ్వు రాత్తన్నవ ఎగ్జామ్స్
ఆ రాత్త
ఉహూ చదివినావ మరి
లేదు సదుకోవాలి పక్క రూమ్లా దోస్తులు ఉన్నారు వాళ్ళు చదువుకుంటారు నేను కూడా చదువుకుంటా
ఉమ్ ఎప్పుడు ఇయ్యాల చదుతారా రేపు చదువుతారా వసి చ
ఇయ్యాల డిఎస్.
చదవాలిగా అవును. వు. మ్మ్ ఉమ్ రేపా ఎగ్జామ్ ఎప్పుడు అడు ఎగ్జామ్ అసలు
సాటర్డే
ఫోర్. టింకి కదా హహ
ఒక రోజు డీ ఎస్ సద్ ఫాలో ఒక రోజు మ్యాస్ సెయ్యాలి మ్యాస్ అండ్ దాని ముందు రోజు ఎత్తరు అంటే డిఎస్ఏ రెండ్రోజులు యదుకోవాలి ఇయ్యాల రేపు
బాగా పాడు
మీ దోస్తుకి తెలుసా మరి ఎగ్జామ్స్ అని
సెన్స్ లానావే రాయాలన్న అదే అవి వేరే పనికి పోతాందిగా
ఆ ఓకే ఓకే ఆయన థర్టీన్ వరక్ అయిపోతయి కదా అవి
ఏమో మరి
హ్
ఆమె రాత్తదో మరి రాయదో
మనం రాసేటప్పుడు ఆమె గుడా రాయలె
ఇక రెండు రోజులు అయితే ఇగ ఎగ్జామ్స్ అయిపోతయి ఇంటర్ పోరగల్లయి మా తమ్ముడి అయిపోతు వచ్చినరేమో
మంచిగ ఇంటికత్త ఇగ
ఫుల్లు రోజులు ఇంటికాడ అ టన్త్ వోళ్ళకి అయిపోయి ఇంకా చాలా మందికి అయిపోయేదాక
ఇంటికాడ్నే వాళ్ళు మంచిగా
హ్మ్ ఇంకా మీ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసిల్ల
ఆ తెల్సులే
పోయిండట్లానా? తిరుపతికి మీ అన్న.
మా అన్న వోయిండాట. ట్రైన్ ఎక్కి దిగింలాట, దర్శనానికి వోతరాట. ఇగ.
అబ్బా, మంచిగా. నా చూసి, చీ అంటారు. నాకైతే మస్త్. వెస్టర్న్ అవసరం లేదు.
నాక్ గూడ.
ఉమ్
నా గూడా ఇష్టమే ఊకే వో పోబుద్ది అయితాంది అంతా
ఉమ్మ్ మళ్లీ ఎప్పుడోతారు ఇగ చేసే ముందు లైట్ గా చూడు. ఇంకా విజయవాడ టెంపుల్‌కి, అన్ని టెంపుల్స్‌కి వెళ్. చదవొచ్చుగా.
పోయోతాడన్నీ.
మంచిదిలే, కొద్దిగా ఆగు.
తిన్నారా? తీయగున్నద?
ఏమ్మా, ఇంకా దిన్లేమేమ్మ? తీయలే ఇక, సరిగ్గా పోటు. ఇంకా సరిగ్గా తీయలే పోటు.
ఇంకేం జేతాలు, ఊకే ఆహా, ఊహ అని నవ్వుకుంటేనే ఉంటాలు గదా వాళ్లు.
ఆ, వాళ్లు అంతే.
ఉమ్, ఊకే నవ్వు. ఎన్నా, వాళ్లిద్దరూ?
ఆ, ఊకే నవ్వుడు. ఉమ్. ఇంకా, చెప్పాలి నువ్వే.
ఏమున్నది ఈమె దోస్తీ అత్తర్. లేదు నేను ఒక్కదాన్నే, వండుకుంటాను మా రూమ్లా.
ఇంకో దోస్తు ఉన్నాగా న్నింత పడా అహా
న న
బోర్గడుత అందుక మీ దోస్త చషాప
ఆ ఆమ త్తనే ఏమో ఊకే కొట్టుకునుడు ఉంటది మా ఇద్దరికి
మీ ఇంకో దోస్తో ను గొట్టుకో
ఆ ఆమ్ అద్దు
ఎందుకు ఆమ ఆడుకోద
ఆ ఆ నాకు కామెనే కావాలి
అబ ఐస్కూరి మఐసూరి
నీకు మీ దోస్తు రాకుంటే ఎట్లా గదవలేదో నాకు ఇప్పుడు అట్లనే అయితేది
ఉహు ఒత్తా తీ ఇగ మెల్లగా ఆమె రమ్మటే ఒత్తా హోలీ అయ్ అ ఒత్తాన్ పోయింది గా
ఆ పోయిన కూడా బిల్డప్ ఇచ్చింది
ఇంకా ఇప్పుడ కది ఫలే ఆ
చెప్పు
చెప్పాలి నువ్వె ఇయాలఒక మూవీ చూద్దాం అనుకున్నాంగా నిన్న మొన్న
ఉన్నాయ్ ఏమో కది
ఉన్నాయిగా అఐదులు ఇ స విష్ణు విన్యాసం ఏ ఏ ఉమ్ ఉమ్ సీట్ దోర్ ఆ
మనం ఇక్కడనే ఉంటాం హలో
ఆ ఇన పడతాంది
మనం ఇక్క కదా ఎక్జో చూద్దాం తీయి
ఇంకా
ఐస్క్రీమ్
ఏ
కొనుకోచు కున్నవ
కొన్ కచుకున్నా పైస లోవుగా అ మరి నా దగ్గర ఇ
నా దగ్గర ట్వంటీ
ఆ
ఏమో బ్యాగుల బ్యాగుల పేర్లు ఏమో ఉన్నాయి ఆ ఇద్దర ఊరాచ్చికు
రా మరి కొనుకోచుకున్నాం
వాల్లిద్దరు
వాళ్ళు ఇద్దరు కూడా కొనుకో సరే మరి ఇగ అ
ఆ సరే
బాయ్